హలో!
హలో గుడ్ ఈవెనింగ్ సార్ ఆ వినపడుతుందండి.
బాగున్నారా అండి?
ఆ అంత బాగున్ బానే ఉందండి, మీరెలా ఉన్నారు?
మేం బాగున్నామండి.
ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఇలా పార్క్లోక్ వచ్చామండి కొంచం వాకింగ్కి
ఓ మేం ఖాళీగనే ఉండేమండి ఇప్పుడే ఊరెళ్ళ వచ్చాం ఇంకా ప్రస్తుతానికైతే గ ఇలా ఇలా కూర్చొన్ ఉన్నామన్ అంతే ఇంకా ఇంకేంటి స్పెషల్ మరి?
అండి ఏమండి
అహ్
హలో
ఇంక ఎలరు ఇంకేం చేం చేస్తున్నారు? మీష ఏద మ మంచి పండుగ గురించి చెప్పండి ఒకటి మీ సైడ్ మంచిగా జరుపుకునే పండుగ గురించి?
మా సైడు మంచిగా జరుపుకునే పండుగ అంటే రంజాన్ అండి. ఏ
ఆ
రంజన్ పండుగ మేముంతా కుటుంబ సభ్యులు అంతా కుటుంబ సభ్యులు బాగా అంతా ఏకంగా అయ్యి కుటుంబం అంతా బాగా నెల రోజులు బాగా ఒక్క పొద్దులు ఉంటామండి.
ఊ
ఆ రంజాన్ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే? అంటే ఎవరన్నా పేదవారు ఉన్న ఆ టై టైంకి వాళ్ళకి అన్నం అంటే అన్నం లేకపోయే వాళ్ళు ఉన్న వాళ్ళకి సహాయం చేయాలండి ఆ రంజాన్ పండుగలో
ఆ
అలానే వాళ్ళు పేదవాళ్ళు ఎలా గడుపుతున్నారో వాళ్ళ జీవితాన్ని మనం కూడా అలా గ గడపాలని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్, ఆ ఫోర్ ఓ క్లాక్కి లేసి మనకు తోచినంత మనం తిని మరిస్ సూర్య ఆస్తమించేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగమండి.
ఊ
అంత ఘనంగా జరుపుకుంటామండి. అంత నిష్టగా జరుపుకుంటామండి పండుగని.
ఇంకా ఇంకా వేరే ఏం పండుగలు లేవ అండి?
అంటే ఉన్నాయండి లైక్ ఇ మొహరం పండుగ ఉందండి.
మొహరం మొహరం మీ సైడ్ ఎలా ఉంటది? బావుంటద మా సైడ్ అయితే మేమైతే ఆ మా ఊర్లో వచ్చేస అయితే మోహరం మేము ఒక పెద్ద పండుగ లాగనే ట పది రోజులు ఆ ఇక ఇక దాన్ని చెప్పలేము కానీ మనం వావ్ అవతల సైడ్ కూడా ఎలా ఉంటది మీ సైడు?
అవునండి ఆ కనుక్ అంటే మీరు కనుక్కోవాలనుకుంటున్నారా అండి?
అవునండి అవునండి అంటే ఇప్పుడు మా సైజ సేమ్ రంజాన్ ఏ జటిజ్ మీకన్నయినా మా ద్గర అయినా ఓకేలా ఉంటది బక్రీదు కూడా సేమ్ యాజ్ట్జ్ ఉంటది ఇప్పుడు మొహరం వచ్చేసి ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క రకంగా డిఫరెంట్ ఉంటది కదా దాన్ని మీరు ఎలా
అవునండి
మీ మీద బండి తర్వాత మే
ఓకే ఓకే అండి అంటే మొహరంమం త అనేది మన ఇస్లామిక్ ఇయర్ లో ఫస్ట్ మంత్గా భావిస్తామండి ప్రతి ఒక్క ఇస్లామిక్ ఆ సహ సోదరుడు కూడా ఆ ఫస్ట్ మం తని అంత చాలా ఘనంగా జ జరుపుకుంటామండి ఆ ఫస్ట్ మంత్ కదా ఇంగా అంటే ఆ మొహరమంత ఒక ప్రాముఖ్యత ఏమిటంటే ఇద్దరు చ్చిన ఇద్దరు లేదా అక్కడ జరిగిన యుద్ధంలో చానా మం ప్రాణాలర్పించింటారండి అక్కడ వారి యొక్క గుణ వాళ్ళ యొక్క వాళ్ళు ఎలా ఉండేవారు అలా అన్నీ తెలుసుకొని వాళ్ళ గుణత్వము అంతా చూసి వాళ్ళన్ మర్చిపోలేక మనము సమత్సరం సమత్సరం కూడా పీర్ల పండుగనే జరుపుకుంటామండి అంటే అవునండి మా సైడు ఎలా జరుపుకుంటారంటే ఇంకా టెన్ డేస్ జరుపుకుంటామండి
ఆ
అంటే మొత్తమొదటి రోజు పీర్ల సాయిట్లో పీర్లన్ని తీసుకొని బా అలంకరించి స్వామివార్ని
ఆ
బాద మండపంలో అలా కూర్చో పెడతామండి
ఆ
కూర్చోబెట్టి ఎదురుంగా ఒక గుండ్రపు ఆకారంలో పెద్ద అగ్నిగుండం ఏర్పాటు చేస్తామండి
అవు
ఏర్పాటు చేసిన ఒక ఐదు ఐదు ఆరు రోజులు అక్కడ ఉన్న పిల్లోళ్లు పెద్దోళ్ళు అంతా ఏకమయ్యి కుల మత భేదాలు లేకుండా అందరు వస్తారండి అక్కడికి మరి ఇంగ అ సిక్స్త్ డే కంప్లీట్ అయి నుంచి ఇంగా సెవెన్ ఎయిట్ నైన్త్ డే ఉంది కదా స్వామివారిని ఊరంతా మెరున్ చేస్తారండి
ఆ
అంటే మా సైడు టూ మా సైడు టూ రెండు కళ్ళ కూర్చో పెడతారండి రెండు చోట్ల మా ఏరియా కల్లయితే అంటే వన్ డే అక్కడున్న స్వామివార్ ఇక్కడికొచ్చి ఇక్కడున్న స్వామివారికి సలాం చేస్తాయండి అంటే అన్నతమ్ములు కదా
ఆ
మరి నెక్స్ట్ డే ఇక్కడున్న స్వామి వారు అక్కడికెళ్తారండి సలాం చేసేకి
ఆ
ఇంగా లాస్ట్ డే మనము జల్దీ అంటామండి ప్రతి ఒక్కరికి తెలిసినదే ఆ జల్దీ పండుగ అనేది
ఆ
అది అలా జల్దీ పండగా ఇంగా జరుపుకొని స్వామివారిని ఊర్లో నుంచి ఊరి బయటకి తీసుకొ ని వెళ్ళి అక్కడ స్వామివారికి ఉన్న నగలు బట్టలు ఆ కట్లు ఆ అవన్నీ తీసుకొని మరి అల్బిదా అని వచ్చేతప్పుడు పాట పాడుకుంటా స్వామివారి పాట చానా ద దుఃఖంతో వస్తారండి వచ్చేతప్పుడు
మా సైడ్ మా మా సైడ్ వచ్చేసి నెల అ నేలవంక చూడగానే మేము ఫస్ట్ గట్టి కొడతమండి గట్టిక గట్ ట్టి కొట్టేసి పీర్ల పెట్టని కింద దించేసి ఇక అక్కడ నుంచి వెళ్ళేస్తాం వెళ్ళచ్చిన తెల్లారి సాయంత్రం ఆ మొత్తం మళ్ళీ పీరిలలనన్నింటిని కనుక శుభ్రంగా కడిగి చేసి ఇక నిలుపుకుంటాం నిలుపుకొని మాకు రెండే రోజులు ఇప్పుడు అంతటా అప్పుడు ఐదు రోజుల ను మొదలవుతే మాకు ఆ సెవెంత్ అంత డే నుంచి ఫుల్ మంచి మొహరం స్టార్ట్ అయితది మేము ఒకటొ ఒకటో రోజు పీర్లని నిల్ పెడతాం కానీ మా సైడ్ పెద్దగా ఉండది ఒకటి నుంచి ఆ సెవెం డే వరకు వెళ్తాం ఆ వస్ స్తాం రోజు సాయంత్రం ఫాతి ఇస్తాం వస్తాం అంతే సెవెంత్ డే తర్వాత మాత్రం ఇక సెవెంత్ డే రోజు మాత్రం ఫుల్ ధూమ్ ధామ్ ఉంటది ఒక చుట్టుపక్కల నుంచి ఒక ముప్పై నలభై ఉల్ వస్తాయ్ మా దగ్గరికి అంటే మా ఈ అందుబాట్లో ఆ అనంగానే ఉంటా అందుబాటులో మాదే పెద్దది మా దగ్గర ఇంకా ఇక సెవెన్ థర్ డే నాడు ఫుల్ నైట్ మొత్తం ఇగ జాగారం లాగానే అనుకోండి దూమ్ ధామ్ చిన్నలు పెద్దలు అందరు కూడా ఒకే విధంగ ఉంటరు ఇక ఎయిట్ ఒకే రోజు లేస్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేపి ఇక ఎవలైతే ఇగ పూనకాలు వచ్చిన వాళ్ళు ఉంటరో వాళ్ళు పీరిని ఎత్తుకొని వెల్ రు మొత్తం ఎయిట్ డే నాడు మా దగ్గర ఉన్నాయ్ మొత్తం మూడు పీనీలు అండి మూటికి మూడు కూడా లేస్తయ్ లేసింది అంటే ఫస్ట్ కబర్స్స్తాన్నికి వెళ్ళి ఫస్టు ఇక్కడ అలా ఉంటది కదండి లేడీస్ వాడతారు మాతిం అని ఆ వాళ్ళ అక్క అక్కడ నుంచి కబ్రస్స్తాన్కి వెళ్తరు కబ్రస్స్తాన్ నుంచి వచ్చి ఫస్ట్ ఊ లో ఒక ఐదు ఇండ్లు కలిసి ఇంకెక్కడనన్న పక్కురికి వెళ్ వాళ్ళు రమ్మంటారు తీసుకెళ్తరు పక్కఊరి నుంచి కూడా అక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది హిందువులు కూడా ఉన్నారు వాళ్ళకు వాళ్ళు కూడా మంచిగా ఘనంగా జరుపుకుంటరు అన్నట్టు మా దగ్గరికి వచ్చి మాకంటే ఎక్కువ వాళ్ళే వచ్చి జరుపుకుంటారు మా కాడ వాళ్ళూరికి వెళ్తాం వాళ్ళూరు నుంచి ఆ అ అదే వాళ్ళ ఊరు నుంచి ఇగ వాళ్ళ ఊరికెళ్ళి తి ఇంకా ఇక నైన్త్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇక నైన్త్ డే రోజ అయితే ఓ ఇక మొత్ మొత్తం ఆ యి ఒక అ పది పది ఊర్లు ఈ సెవంత్ డే రోజు కన్ అంటే ఆ నైన్త్ డే రోజు ఇంక బాగా ఉంటాయ్ అన్నట్టు ఇంకా నేను నేను ఇగ నా దానికి వచ్చేసయితే ఇక మా పీర్ల కొట్టానికి అయితే హెడ్ నేనే కాబట్టి ఇంక ఫస్ట్ డే నుంచి ఎప్పుడైతే మన నెలవంక కనిపిచ్చిందో అప్పటి నుంచి ఇ మాకైతె ఇగ రికేం ఉండదన్నట్టు ఇంగ ఎనీ టైమ్ అక్కడ ఉండాల్సిందే అన్నట్టు
అంటే మా డాడీ కూడా అట్లా పీర్లు చేసే వాళ్ళ దాంట్లో లో ఒక నెంబర్ అండి
ఇక మేమ్ హెడ్ ముజవారి అంటారు కదా ఆ నేన్ మా ఇంతకు ముందు మా తాత ఉండేవారు మా తాత తర్వాత అచ్చేసి మా నాయి యిన ఉన్నాడు మా నాయన తర్వాత అచ్చేసి ఇప్పుడు నేను
అంటే వంశపార పర్యంగణ అండి
వంశపార్య పరంగా అదలా వచ్చేస్తుంది ఆకు పీఅచ్చే అ ఆయన ఎత్తుకునేవాడంట అయిన తర్వాత మా తాత ఆ వాళ్ళు వుగా చేస్తుందన్నట్టు చాలా బాగ్ చాలా అంటే చాలా బాగా జరుపుకుం టమండే ఇటు బక్రీద్ కూడా జరుపుకుంటాం గాని బక్రీద్ మా ఏరియాలచ్చేసి ఇంగ కాస్తంతా తక్కువగా ఉం జరుపుకుంటా బాగా పక్క జాలల అక్క అ అ చెప్పండి
అంటే మీరు ఎలా ముజెవర్లో మా ఇంట్లో కూడా మ డాడీ అక్కడ ఒక నెంబర్ అండి అక్కడ పీర్లు చేస్తారు కదండి మకానం అంటారే
ఆ ఆ ఆ
అక్కడ ఓగా నెంబర్ అండి మా డాడీ కూడా అంటే మా డాడీ అక్కడ ఓ టూ త్రీ ఇయర్స్ నుంచి అక్కడ ఏమో కొంచెం ఇష్యూ అయిందని మా డాడీ అక్కడికి వెళ్ళడం మానేశారండి అప్పటి నుంచి అక్కడ పది పీర్లు చేస్తారండి పది పీర్లు ఉంటాయండి అక్కడ ఆ పది పీర్లు గుడా ప్రత్యు ప్రతి ఇయరు మా ఇంటి తాకి ఫిఫ్త్ డే నుంచి స్టార్ట్ చేసి టెన్ట్ డే వరకు ప్రతి ఒక్క ఫీరు మా ఇంటి దాక వచ్చి ప్రతి ఒక్క రోజు ఏడవడం కావచ్చు పూల్ మేము ఏం చేస్తామంటే ప్రతి ఒక్క పీరుకి పూలదండ్లు గొడుగులు ప్రతి ఒక్క సంవత్సరం అండి వాళ్ళు ఏమేమైతే మాతావరణం ఆసిస్తారో కోరుకుంటారో ప్రతి ఒక్కటి ఇస్తామండి
అండి చాలా అంటే చాలా నుండి విలువైన సమ చ్చారా మేం తెలుకున్నాం చాలా అండి చాలా ధన్యవాదాలం
మీకు కూడా ధన్యవాదాలండి మీకు తోచిన సమాచారం మాకు అందజేసినందుకు
ఆ ధన్యవాదాలు